ఔన్స్కరు
ఉమ్ తిన్నారా అండి. వినిపిస్సుందా అండి. ఆ తిన్నాను తిన్నాను మ మధ్యానం మా స్నేహితుడిది నిన్న పుట్టినరోజు ఉంటే ఆయనకు కేక్ కట్ చేపించాము నైటు మా ఫ్రెండ్స్ అందరం కల్సి ఆయ మాకు పార్టీ ఇచ్చాడు. ఇంత ముందుకు మటన్ బిర్యానీ పార్టీ ఏమో నిజాం బిర్యానీ అట మొత్తం నెయ్యి నెయ్యి ఉన్నది.
ఉమ్.
తిన్నాను. ఐతే మీరు దుబాయ్ వెళ్లార అండి.
ఆ
దుబాయ్ లా ఎన్ని రోజులు ఉన్నారు? అంటే పని చేయనీకి వెళ్లిర్రా?
పంజేయని కాదు. ఆహా మా తాత వాళ్ళు అక్కడ ఉంటారు.
ఓహో
దానికిన్ ఆ విజిట్ కింద వెళ్లా?
అక్కడ కేడియం బంగారం ఉంటదా అండి మరి
అంత ఉండదండి. ఎక్కువ గోల్డు
ఎట్లాంటి గోల్డ్ ఉంటది మరి? ఉమ్
ఎక్కువ ట్వంటీ ఫోర్ క్యారెట్స్ గోల్డే ఉంట బాగానే ఉండిద్దండి గోల్డు
ఆ అంటే అంత ప్యూరిటీ బాగోదా బాగానే ఉంటదా అంటే చాలా మంది అంటారు కదా దుబాయ్ లో చవక దుబాయ్ లో తక్కువ తక్కువ లో దొరుకుతది తక్కువ లో దొరుక్తది అని
తక్కువలో దొరుకుతాయంటే చూసుకొని తీసుకోవాలండి అవి కొన్ని షాప్స్ లో అలా ఉంటాయి కొన్ని షాప్స్ లో బానే ఉండిద్ది.
ఊహు ఏమో అందరు అంటారు దుబాయ్ గోల్డ్ దుబాయ్ లో తక్కుగా దొరుకుతది అని మ్
అది అంతేమి ఉండద
ఇ మీకైతే మంచివే అన్ని మీ చుట్టలు ఆడ్నే ఉన్నారు ఏమన్నా కావాలంటే తెప్పిచ్చుకోవచ్చు. ఉ ఉ ఉమ్ వే వేరే వేరే వాళ్ళు మీరు ఎక్కన్నారు? కొందరు అది బంగారం కొనడానికే వెళ్తారట అక్కడికి
అంతకు దానీరండి ఎయిర్పోర్ట్ లో అంతకు తానీరు బంగారం చెకింగ్ ఉండిద్దిగా దాంట్లో ఇంత అని లిమిట్ అని ఉండిద్ది
ఊ అవునా ఎంత అని ఉంటుందండి
ఒక టూ కేజీస్ అలా ఉండిద్దేమొ
కంటే ఎక్కువ ఏ దెస్తే మనము ఒక్కేజి గుడ దేము పావుకిలో గుడ దేము
ఊ
వెయ్యి గ్రాములు అంటే ఎంత అండీ అమ్మో పది
ఐఫోన్స్ అయినా ఏదో ఫోన్ ఎలక్ట్రానిక్స్ అయినా దాని కీ ఒకా టు త్రీ ఐఫోన్స్ తప్ప ఎక్కువ తీసుకురానీరు మరి
అవునా అంటే ఫ్లైట్లుంటదా అండి దుబాయ్ కి ఎళ్ళడానికి అందులో చెక్ జేస్సరా
ఇప్పుడు బోర్డింగ్ పాస్ తీసుకునేటప్పుడు అప్పుడు ఎక్ చేేస్తారండి అవి మొత్తం
అంటే దానికీ వీసా అవసరం లేదు ఓన్లీ పాస్పోర్ట్ ఉంటె సాల్ గద దుబైకి ఎళ్ళడానికి
అహ వీజా గావాలండి విజిట్ వీజాగ తీసుకోవాలి అది వేరే కంట్రీ గా అందుకని విజిట్ వీసా ఉండిద్దానికి
అవునా విజిట్ విజా ఉంటదా దానికి పర్మిషన్ ఎన్ని రోజులు ఉంట అమ్మో దానికి పర్మిషన్ అక్కడ ఏసుకోవాలంటే పన్ దొరుకుతయండి
అంతగా ఎవరైనా ఆ ఉంటయ్ తెలిసినోళ్ళు ఉంటే ఉంటయండి బ్రోకర్స్ అలాంటి అయితే
మీ ఇష్టం ప
అగ్రిమెంట్ రాసేసీ డబ్బులీరు మ లీ ఆ హార్డ్ వర్క్ చేపిస్తారు
డబ్బులు మధ్యలోనే దొబ్బు
ఆ అవును
తీసుకెళ్లి ఆ పని ఈ పని అన్ చెప్పి
ఇంటి పని మొత్తం చేపిచ్చుకుంటారు
అ
ఎవురైనా తెలిసినోళ్ళు ఉంటే ఎళ్ళాలండి లాపోతే లేదు అక్కడ
హూ ఇంకా అండి మీరు ఎక్కువ ఇష్టం నేను ఇంటర్వ్ చికెనేనా
ఆ చికెన్ తింటానండి ఎక్కువ ఇష్టం
ఊహు మీ అమ్మ వాళ్ళిస్సర చికన్ మరి
ఆ
తీ ఇంకా అండి ఏం జేసున్నారు, ఉత్తిగనే కాలీగనే ఉన్నారా, ఏమన్న సి. మాల్ చూసారా అండి ఇ మధ్యలో
ఈ మధ్య ఏం చూడ్లేదండి నేను
ఊ ఇంకా అంటే నేను ఇవాళ ఒక సినిమా చూసాను సిమ్ య హీరో ఇంకో ఆమె వాళ్ళ వైఫ్ ఉంటది జూడండి రియల్ వైఫ్ రియల్ గనే జి ఈవితంలో భార్య ఆమె తోటే సినిమా రీల్స్ లో ఒస్తుంటే జూసాను బావుందండీ సినిమా. ఆ సినిమా పేరు ఏం పేరో ఉండే నండి, నువ్వు నేను ప్రే మా అని ఆ సినిమా
ఏను ఎక్ ఆ
ఏంటంటే ముందేమో అలా ఏ భార్యనీ పెళ్లి పెళ్లి చేసుకున్నదంట అందుకేమో ఆయన లవ్ చేస్తడు, ఏయా అంటే కాలేజ్ లీడర్లు ఉన్నప్పుడు బాగా లవ్ చేస్తడు వాళ్ళ అట్లా ఎంపీ కూతుర్ని లవ్ చేస్తడు, వాళ్ళ లిస్టు రాపిస్ ఇట్ల పెళ్లి చేసుకుంట్రు పెళ్లి చేసుకున్న కాడ, వాళ్ళ నాన్నొచ్చి ఆ అబ్బాయిని కొ తెచ్చుకున్న వాళ్ళతోటి హరోను కొట్ తెచ్చి అమ్మాయిని తీసుకొని ఎళ్తడు, వాళ్ళ వైఫ్ తోటి న చాలా బాగుంటడు ఒక నిమిషం హలో అ ఆ వినిపిస్తుందా అం వినిపిస్తుందా?
ఆ వినిపిస్తుందండి.
ఆ అయితే హీరోయిన్ ఏమో లవ్ చేస్తడు అట్ల అంటే హీరోయిన్ని ఒక అమ్మాయిని లవ్ చేసిందేమో అని పెళ్లి చేసుకోవడం ఆ వాళ్ల మామయ్య ఏమో రౌడీల్ కొడుతరు గదా, కొట్టి ఇట్ల మూడు అన్న వళతే వాళ్ళ ఆయన కమ్మ నాన్న ఉండరు, అయితే వేరే అతను చూసుకుంటా ఉంటడు వాళ్ళ బాపు ఆయన మిమ్మూలన వడి ఏమంటడో నువ్వు పెళ్లి చేసుకోవాలి ఉచ్చు కుడా అది అదే నా అక్కరి కోరిక అని అంటడు అయితే మీరు అరేంజ్ మ్యారేజ్ చేసుకుంటరు మీరు అమ్మాయిని అదే ఆయన నిజ జీవితంలో ఉన్న వార్యమే ఆ సినిమలో ఆమె పేరు వస్తలేదు నాకు, పెద్ద పెద్ద గుడ్లు ఉంటయి కండ్లు ఆ ఏస్కుంట మీరేమైదో తెలుసు కదా మీకు తెలుసా
ఏవోయే నాకు తెలిదన్నరు కదా
సూర్య ఏదే తెలవదా అండి, ఈ సెవెన్ సెన్స్ సినిమాల ఉంటడు.
ఏ సినిమా అండి అది
సెవెంత్ సెన్స్ తెలుసా?
సిగ్నల్ సరిగ్గా రావట్లేదు అండి అది
స రి
సెవెన్ సెన్సా ఆ
అతను హీరో హలో
ఈ సిగ్నల్ కట్ అవుతుందండి సిగ్నల్ కట్ అవుతుంది.
ఉహు నాకు వినిపిస్తుంది బానే, మీకే వినిపిస్తలేదు.
ఆ సిగ్నల్ సరిగ్గా లేదండి ఆ ఇప్పుడు ఇనిపిస్తుంది.
ఆ సెవెంత్ సెన్స్ మూవీ సినిమా చూసారా మీరు? సెవెంత్ సెన్స్ ము అవునా ఆ హీరో ఉంటడు. అయితే ఇగ ఆయన మళ్ళ అరేంజ్ మ్యారేజ్ చేసుకుంటడు, వాళ్ళు బాబాయి కోరిక మేరకు చేసుకున్నాక ఆ వాళ్ళ నుంచి అమ్మాయి గుడ పల్లెటూరు అమ్మాయే, వాళ్ళకు ఒక పాప గుడ లైఫ్ ల అయితే హీరోవా ఆళ్ల వైఫ్ కి ఎవలు వారికి చెప్పడన్నమాట, నేను ఇట్ల ఒక అమ్మాయిని ప్రేమించానని ఏం చెప్పడు, చె పోకపోయేసరికి ఉమ్ ఆమె వ హీరో అమెరికా వెళ్తాడు ఉద్యోగం ఉద్యోగం విషయంలో వె ఉంది అప్పుడు ఆమెకు అవు అతను చిన్న నాటి డైరీ డైరీ ఉంటుంది ఆ డైరీ చూడాలని చూస్తుది అప్పుడు ఆయన ఆ డైరీలో రాసుకుంటాడు ఆ ఇట్లా నేను ఒక అమ్మాయిని ప్రాణంగా ప్రేమించాను కానీ ఇట్లా అయిింది తండ్రి అంది జ జీతం లేద అనుకున్నాను తన అంటే అంత ఇష్టం అది దాని అనీ ఎట్లా రాసుకుంటారు ప్రేమలో ఉన్నప్పుడు రోజు జరిగే సంఘటనలు అవి బనా కోల కానీ అవన్నీ రాసుకునేసరికి ఇం వాళ్ళ భార్యగా చూసేసరికి చాలా బాధ అనిపిస్తుంది బాగాల్పిచ్చి ఈగ బాగా ఏడు సరి అతనికి వచ్చేసరి వస్తాడు ఆయన అవు అంటే వాళ్ళు బాగా ప్రేమగు ఉండ అన్నమాట ఎట్లా ప్రేమించి పెళ్లి చేసుకుంటారో అంత ప్రేమ ఉండేది వాళ్ళు అట్లా ఉండే వాళ్ళు ఆ అబ్బాయి గురించి ఏ అట్లా నాకు దాచిడి ఆ అమ్మాయి గురించి అని ఇ అమ్మాయిారి మనుసులో పెట్టుకొని ఇ బాగా బాధపడతా ఉంటాయి బాధపడతా ఉంటాండి రాతికి ఈరు ఈరు తెలివకుండా వాళ్ళ ఆ ఉన్నదిగాద ప్రేమించిన అమ్మాయిని కనవడానికి వెళ్తారు మల్కల్ వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్తుంది వాళ ఈరోళు అంటే వాళ్ళ ప్రేమ్ న అమ్మాయి వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్తే వాళ్ళ నాన్న వాళ్ళ నాన్న వాళ్ళ కూతుర్ని చూపెడితే కాలు వస్తుంది ఒక రోజు మా బర్త్ ఆ స చేసినందుకు చాలా బాధపడుతున్నాడు అని అన అలా అని అమ్మాయిలు వస్తుంది వచ్చినా ఈ రోజు ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళాడు ఎందుకంటే నిన్న ప్రేమించ వచ్చిన అది అయిపోయింది ఇప్పుడు నా ఒక పెళ్ళింది ఒక పాప అని ఇంకా ఆయనే ఆయన విషయం ఆయన చెప్పుకుంటా ఉంటంది ఇం అట్లా అవుతుది హీరోయిన్ తన తప్ప హీరోయిన్ హీరో సారి చెప్తుడు మళ్ళం మంచిగా తెెలుచుకుంట ఇది స్టోరీ మంచిగాందా
బానే ఉందండి స్టోరీ సాయంత్రం చూడాలి మూవీ
ఆ చూడండి నువ్వు నేను ప్రేమ అని ఉంటదేవో నాగ గుడ తె వెలిదు కరెక్ట్ నేను యూట్యూబ్ లో రీల్స్ వస్తా అంటే చూసి చూసినయి సినిమా
దోస్థంలు చాత
సాబే అండి మంచి చూడండి ఆ బాయ్